హలో బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
మేము బాగున్నాంమండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా
బాగున్నారు మీరు
మా ఇంట్లో మా ఇంట్ ఇంట్లో కూడా అందరు బాగున్నారండి మా తాత మా నానమ్మ మా తా అమ్మమ్మ తాతయ్యలు అందరూ
మీది జాయింట్ ఫ్యామిలీయా
అవునండి చాలా పెద్ద కుటుంబం అండి పెద్ద కుటుంబంలో ఉంటే నాకు అన్ని తెలుస్తాయ అని పెద్ద కుటుంబంలో వేసిరండి నన్ను
ఓకే నీకు సిబ్లింగ్స్ ఎట్లా
నాకు సిబ్లింగ్స్ ఇప్పుడు నాకు పెళ్ళయిందండి నాలుగు సంవత్సరాలు అయి
పెళ్ళి అపేయింద ఆంటీ అయితే
అవునండి హ్మ్ అయిందండి అందుకే పెద్ద కుటుంబంలకి యేశిర్రండి నన్ను ఏం చేస్తున్నామండి ఖాళీనేనండి అన్నం కూరలు వండుకోవాలండిగ మా అత్తయ్యలకు మా మామయ్యలకు అందరికి
ఇంకా వండలేదా తిన్నరా అండి
ఆ తిన్నామండి మారి ఈరోోజు టమాటా ఉప్మా అండి మీరు తిన్నరా అండి ఆ ఉప్మా అంటే ఇష్టం ఉండది కానీ మా ఇంట్లా చి అవునా సేమ్ అండి మాది మీది సేమ్ కదండి ఈరోజు
అవును
ఆ
ఇంకా మీ
మీరు న్యూస్ పేపర్ చదువుతారా అండి మా ఆయన బిజినెస్ చేస్తరండి మీరు న్యూస్ పేపర్ చదువు
లేదు అ అంత మంచి అలవాట్లు లెవ్వండి మాకు మీరు
అవునా నాకేమో మంచి అలవాటు నేర్పిచ్చిరండి మా నాన్న రోజు న్యూస్ పేపర్ చదువు మంచిదంటరు.
ఒకే ఏ పేపర్ చదుతారు సాక్షియా
ఏమైనా చేయని జోక్స్ మేము ఈ ఈనాడు చదువుతాము, ఇంకా సా ఈనాడు, నమస్తే తెలంగాణ చదువుతాం మస్తు ఉంటదండి, అల్లా ఆదివారం ఆదివారం బుక్ వస్తుంది సూపర్ ఉంటదండి అల్లా సూడొకొ గేములు అవన్నీ
ఈరోజు న్యూస్ చెప్ ప్పండి అయితే ఏం జరుగుతుందంట.
ఈ ఈ రోజు న్యూస్ పేపర్ చదవలేదండి, మా ఇంట్లో ఆదివారం బుక్లు వచ్చినాయని పక్కకు పెట్టేసినామండి. నైట్ చదువుతాం టైం పాస్ కానప్పుడు.
ఓకే సిలిండర్లే రేట్స్ ఎక్కువ పెరిగినయి అంట కదండి.
అవునండి అవును మీకు తెలుసా అండి బంగారం రేటు పెరిగింది ఇప్పుడు.
అవును లక్ష అరవై వే రేట్ ఉందంట.
వామ్మో అసలు ఎండలు ఎట్లా మండిపోతున్నాయో బంగారం రేటు కూడా అట్లా మండిపోతుందండి. ఉ
అవునండి.
ఉ బట్టలు షాపింగ్ చేసిరాండి మరి పండక్కి.
చెయాలం డి ఆ ఇంకా మేం చదువుతున్నం హా స్టల్ లోనే ఉన్నాం ఇక్కడ ఫెస్ట్ ఉంది మాకు.
అవునా ఫెస్ట్ అంటే ఏంటండి.
కాలేజెస్ లో ఉంటంది కదా టూ త్రీ డేస్ ఫెస్ట్ టెక్నికల్ డే అని, డీజే నైట్ అని, ఫ్లాష్ మాబ్ అని ట్రెడిషనల్ డే అని.
మా కాలంలో ఇవన్నీ ఏం లేవండి. చదువులు మాత్రమే మాకు ఉంటుండే చదివే చెప్తుండే మా కాలేజీలా.
మీరు నైంటీస్ కదా అండి అట్లనే ఉం టది
హు నైంటీస్ సైన ట్వంటీస్ అయినా ఏముందండి మా పిల్లలకు చె ప్తా లేండి మీరు ఇట్లా చెప్పిరని. అవునండి మరి కొను కున్నరాండి బట్టలు మరి
ఆ లేదు షాపింగ్ చేయ్యాలి ఇక్కడ.
అవునా మీకు ఆన్లైన్ లో కొనుక్కోండి బాగున్నాయి అంట మా ఫ్రెం మా దోస్తు చెప్పింది ఒకామె ఆన్లైన్ లో బట్టలు బాగున్నాయి కొనుక్కోండి అని అన్నది. నాకు చీరలు, బట్టలు, టీషర్ట్లు, ప్యాంట్లు, నైట్
ఓకే ఓకే ఆప్రీ రికమెండ్ చెయ్యండి మరి కొనుక్కుంటాం
మిం మనం మింతాల కొనుక్కోవచ్చు ఎందులోైనా కొనుక్కోవచ్చ అండి మీకు నచ్చిన
క్వాలిటీ క్వాలిటీ ఉండాలి కదా క్వాలిటీ మ్యా
క్వాలిటీ క్వాలి అవు ఆవునండి క్వాలిటీ మ్యాటర్స్లే లేగా అండి మాకు యాప్ అయి తే మింత్రా నే కొను క్కోండి మింతాలైనా ఏజియో లో యినా కొనుక్కోండి
ఓకే
ఇంకా మీరు గాజులు అవన్నీ కొనుక్కుంట్నారా అండి మరి కాళ్ళకి పట్టీలు మెడకి చేను
అవన్నీ కొనాలి ఒకటే రోజు కొందామని చూస్తున్నాం.
అయి అవునా అండి మీరు కొనేటప్పుడు నాకు చెప్పండి నేను కూడా వస్తా అండి నేను కూడా కొనుక్కోవాలండి మా మామ పెళ్ళి ఉందండి మా మామ కొడుకుది పెళ్లి ఉంది.
ఓకే చెప్తాండి మల ఫోన్ చేస్త
ఏ ఆగండి నాకు ఒక డౌట్ ఉంది నాకుొ ఒక డౌట్ ఉందండి మీకు మామిడికాయ చెట్టు ఉందాండి మీ మీ దగ్గర
మామిడికాయ లేదు కాని సపోటాలు ఉన్నాయి సపో.. పోోటలు
సపోటాలు తిన్నరాా అండి మీ రూ
ఆ తింటాం జామ్కాయలు అవి ఎప్పటికి మాదగనే ఉంట్
చిక్కుడుగాయలు మొఖనికి రాసుకుంటే దెబ్బలు మచ్చలయితే అంటా అండి మీకు తెలుసా అండి.
ఎందుకుయిందో కామెకి అవునంట మీకెట తెలుస్ తెసు మీ కయందా
ఆ నాకు చిన్నప్పుడు మా ఇంటికాడ ఒక అమ్మాయికి అయిందంట అం. డి అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఒక చిక్ చిక్కుడుగాయ క చెట్టు కనిపిస్తుంది నా పక్కనే! అందుకే మీకు అంటున్నానండి చాలా జాగ్రత్తగా ఉండండి చిక్కుడుగాయ చెట్టుకి
ఒక దానికి ఏమన్నా క్యూర ఉందా అండి మరి
ఆ
అది ఎట్లా పోతుంది ఒకవేళ మ మచిొచ్చినా కూడా దానికి ఏమన్నా సొల్యూషన్ లాంటిది ఏమైనా తెలుసా మీకు?
ఆ ఏముందండి ఇప్పుడు వచ్చ చిన్న కాలంలో సన్ స్క్రీను ఇంకా ఫేస్ వాష్ లు అవి వాడండి
అవన్నీ కెమికల్స్ ఉంటాయ అని చెప్తున్నండి
నాచురల్ గా వాడండి నాచురల్ గా దొరుకుతాయి ఇప్పుడు పసుపు ఇంకా గంధము ఇంకా మనకి అవి పెడతారు చూడండి తేనె తేనా ఇంకా మనం ఏమైనా బ్రూ ప్యాకెట్ వేసుకొని కూడా మఖానికి పెట్టుకుంటారండి టమాటా రబ్ చేసుకుంటూ అన్ని నచురల్ గా వాడండి ఏం కాదు
ఓకే ఓకే మీ పిల్లల పేర్లు ఏంటి మంది అబ్బాయిలా అమ్మాయిల
మా మాకు పిల్లలు లేరండి ఎన్ని రీసెంట్ గానే అయిందని చెప్పినా కదండి ఇందాకనే అవునుగాని మీకు మీరు చెప్పు అవునా మీకు చెప్పులు ఏ ఏ కలర్ అయితే అంటే హిల్స్ బాగుంటాయా స్ప్ప స్లీప్పర్స్ లాగా కొనుక్కుంటే బాగుంటందా అండి
నాకు ఇష్టం హిల్స్ కానీ స్లిప్పర్స్ వాలి
అవునా అవునా అండి నాదైతే వందరు రూపాయలు చెప్పుల్ మేముయితే వంద రూపాయలు చెప్పలే కొంటాం అండి మాకు హిల్స్లుగా అవన్నీ తెలివకపోతుండే అండి మా కాలేజ్ డేస్ లో
మీ ఆయన ఏ బిజినస్ మ్యాన్ గద యూస్ హిల్ స్లైట్ మీ
అవునండి అవునండి మాకు తెలుగు బాగొచ్చండి మీకు ఇంగ్లీష్ బాగొచ్చ అనుకుంటా కద అండి మీకు తెలుగు రాదని అనుకుంటున్నాను మాట్లాడొచ్చు కదండి ఆ నేను నేర్పోయాన అని మీకు తెలుగు రోజు నా కడ క్లాసులు తీసుకు కోండి నేర్పిస్తా నేను తెలుగు అన్నం తిన్నారా అ తిన్ అ అన్నం తిన్నారా అంటే మీరు ఏమనాలంటే తిన్నా అనలండి
అవితెల్ అవితెల్ నాకు కూడా
ఇంకేందండి ఇంతే అండి తెలుగు అంటే ఇంత ఈజీ అ మీకే మీకే అర్థం అయితుంది కదా మీ నోట్ల తోటే చెప్తున్నా
ఇంకా చెప్పండి మరి ఏం చేస్తుంటారు రోజు
అవును అవునండి బట్టలు విండాలండి ఫుల్ బట్టలు ఉన్నాయండి వారం రోజులు అండి మా అత్తయ్యవి మా మామవి నావి ఇంకా మా ఆయన అవి మా పిల్లలవి మా ఇంటికాడ పిల్ల పిల్లలు ఉంటారు అనమాట పెద్దమ్మ పిల్లలు వాళ్ళే కూడా నాక ఇచ్చిరండి బట్టలు విండమని ఇలా
ఓకే వాషింగ్ మిషిన్ లేదా అండి మీకు వాషింగ్ మిషన్ లేదా అండి
ఈ రోజే ఖరాబ్ అయింది అమ్మా అందుకే మీకు వాషింగ్ మిషిన్ ఉందా
లేదండి లేదు మేం హస్టల్ లో ఉంటాం కదా మాక్ కవన్నీ ఏం ఉండవు
హాస్టల్లో మరి ఫుడ్ మంచిగా పెడతారా మంచిగా
పెట్టినా పెట్టకుండా తినాల్సిందే కద అండి
తప్పదులేండి తినాలి. తింటేనే కదా అండి మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎగ్జామ్లు రాయగలుగుతారు ఇంకా ఫెస్ట్ అన్నారు కదం డి మంచిగా ఎంజాయ్ చెయండి
చెయ్యాలి ఇది ఓకే ఓకే మంచి సినిమా రికమెండ్ చెయ్యారా
ఆ మంచి సినిమా అం టే నాకు సినిమాలకి ఎక్కువ దూరం ఉంటానండి. ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తా అండి. రీల్స్ యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తా అండి. యూట్యూబ్ చూడండి మంచిగా మీకు టైం పాస్ అయితది.
ఓకే అండి
మీకు వెబ్ సిరీస్లు అవి వెలవాటు ఉందా అండి సినిమాలే కాకుండా యానిమేస్ సినిమా ఇంకా వెబ్ సిరీస్లు
అవి కార్టూన్స్ జూస్తా అం డి కార్టూన్ మూవీస్ ఉంటాయి కదా
కార్టూన్లు ఇప్పుడు మా ఇంటికాడ ఒక చిన్న పాప చూస్తదండి. మంచిగా చూస్తదండి పెడితే లిటిల్ కృష్ణ తెలుసా అండి. మీకు
తెలుసు తెలుసు అండి
అమె జస్సది మా చిన్నా పాప ఉంటది. మా ఇంటికాడ ఆమె జుస్తదండి నేను కూడా అప్పుడప్పుడ్ ప్పుడు ఇక్కడ కూర్చొని జూత్త
ఓకే
అవును మీకు కొబ్బరి బొండాలు దొరుకుతున్నాయా అండి
దొరుకుతున్నాయి కానీ చాలా ధరలున్నాయండి ఇక్కడ
అవునమ్మా ఇంటి కానించి పంపిస్తలేండి. మీకు ఎందుకంటే మా కాడ మా తాత తెస్తాడన్నమాట కొబ్బరి బోండాలు చెట్లకి పోయి
అవునా మీ ఇంటి దగ్గర కొబ్బరి బొండాలు చెట్లున్నాయా అండి
అవునండి కొబ్బరి బొండాలంటే కొబ్బరి చెట్లే కదండి నాకు తెలుసండి. అవి అందులో ఉంటాయి మా నాన్న మా తాత తెస్తాడు మీకు కూడా పంపిస్తలేండి ఈసారి డెలివరీ చేస్తా మీకు అడ్రస్ చెప్తే అప్పుడు చెత్తా నేను అడుగుతా లేండి అప్పుడే పంపండి. మీరు మీరు అడిగినప్పుడే పంపండీ ఇంక మీక్ ఈ విషయం తెలుసా అండి మా నిమ్మ కయల ఏ టి నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలే కాత్తాయి అంట
అవును అవును నిమ్మ కయలు నిమ్మ కాయలే కాస్తాయి అండి
మేమేమో మామిడికాయలకి బత్తాయిలు కాస్తాయ అనుకున్నామండి కానీ అది కాదంట కదండి
అవునవును నీకేం తెల్వదు అనుకుంటా
మాకు మాకు తెలియవదండి అందుకే మీకు అడుగుత అంటే నేను ఒక దగ్గర చదివినానండి నిమ్మకాయలకి బతాయి చెట్లకి బా ఆ మాడికాయలు ఎలా కాస్తాయండి అని అన్నారు ఒక ఆమె మీకు ఆమ్లెట్ల పాలు పోస్కో కుంటారు అలవాటు తెలు టా అండి ఆమ్లెట్ లో పాలు పోసుకుంటరంట యూట్యూబ్లో చూసిన నిన్ననే
ఇట్లో అనిన్స్ అనియన్స్ ఎంత బాగుంటుంది ఆమ్లెట్లో నా ఫేవరెట్ నాకు ఇష్టమైన ఆహారం
అవునా అండి
అవును ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్ పునక్ కమ్లెట్ ఎయ్యండి
సరే అండి నేను ఖచ్చితంగా మీకు ఆమ్లెట్ ఏసిస్తా అండి మీకు బాక్స్లో కూడా పెట్టిస్తా అండి సరే అండి మరి నాకు వేరే కాల్ వచ్ ఉంది
ఓకే అండి జాగ్రత్ త
అ